విన్ వినిపిస్తున్నా అండి
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతూ వినిపిస్తుంది
ఇప్పుడు కొంచెం పర్లేదు కాకపోతే మీరు కొంచెం నెట్వర్క్ సిగ్నల్స్ వచ్చే దగ్గర అక్కడ కూర్చొని మాట్లాడండి
లేదులేదండి ఏం లేదండి
హ్మ్ తిన్నారా
యా ఆఫ్టర్నూన్ తిన్నా అండి మీరు తిన్నారా ఆఫ్టర్నూన్
ఆ తిన్నామండి ఆఫ్టర్నూన్ మీరు ఎక్కువ ఏం తింటారండి ఫేవరెట్
నా ఫేవరెట్ ఇస్ చికెను చికెన్ లో ఇంకా ఫస్ట్ చికెన్ కర్రీ ఆ తర్వాత చికెన్ బిర్యానీ చికెన్ లో ఏం ఐటం అయినా ఐ విల్ ఆల్వేస్ లైక్ ఇట్ మరి మీ ఫెవరెట్ ఫుడ్ హా హా వామ్మో అందరికి సేమ్ చికెన్ చికెన్ అందుకే చికెన్ రేట్లు పెరిగిపోయినాయి
అవునండి చికెన్ రేట్లు మస్తు పెరిగినాయి అండి ఇంకేం తింటారంండి స్వీట్స్ తిం
ఇం ఆహా అర్థం కాలే వాయిస్ బ్రేక్ అయింది
స్వీట్స్ దింటారా
స్వీట్సా లేదండి నాకు స్వీట్ ఇస్టమ్ ఉండదు కాకపోతే ఆ పరవణ్ణం అంటారు కదా తెలుసా ఆ అది తింటా కొంచెం తింటా
చక్కెర ఇంకా అన్నం
చక్కెర చక్కెరె కాదు ఇది బెల్లంతో చేస్త కాదు కాదు పర పరమాన్నం అంటే బెల్లం ప్లస్ రైస్ ఆ బెల్లం అనమంటారా మీ దాంట్లో ఏ పరమాన్నం అని చెప్పేసి అంటారెమో అని నేను అనుకుంటున్నా
అవున బెల్లమన్నం అంటే పొంగల్ అని అంటారు ఒక్కొక్కసారి తెలియదండి అంటారు పరమాన్నం అని కానీ ఇగా ఏమ ఏమంటారు దేని అంటారో క్లా
పొంగలంటే నాక్ తెలిసి ఇదనుకుంటా కడ్ రైస్ విత్ తాలింపేసి అది పొంగాల్ అనుకుంటాన నేను
ఏమో అండి అంత
ఆ మనకు తెలీదులేండి
వాళ్ళు చేసి పెడుతే తినడం తప్ప
స
కని వండడం కూడాడ మీకు వచ్చా అండి వంట వండడం
యా నాకుచ్చిడి ఎందుకంటే మా డు కాబట్టి చేస్తున్నా నేర్చుకున్నా
హ మీరు మ్యారీడా అండి ఎక్కడ ఉంటారండి ఏం చేస్తూ ఉంటారండి
ఆ ఏం లేదు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా ఆర్ ఆర్బి ఎన్ టి పిసి కి యా
ఇప్పుడు స్టడీ అయిపోయిందా అండి
యః బీఏ కంప్లీటెడ్
ఉ
మీ ఫేవరెట్ ఫుడ్ చికెన్ కాకుండా
వెజ్ లో అయితే పన్నీర్ ఇంకా ఆలు అండి
వెజ్ లో పన్నీర్ ఆలు అంటే లైక్ కర్రీ ఆ బిర్యానీ యా
ఉ ఆలుకురుమా ఆలూ కర్రీ ఆలూ కుర్మా ఆర్ పన్నిర్ బటర్ పన్నీర్ బటర్ మసాలా నార్మల్ పన్నీర్ కర్రీ
అయితే నేను ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం వెళ్తే నాకు ఇ పన్నీర్ అంటే ఆయ అల పన్నీర్ పన్నీర్ యః పన్నీర్ బట్టర్ మసాలా అనీ ప్రభావాల్లో తింటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా ఓకేలే ట్రై అని చెప్పేసి ట్రై చేసా ట్రై చేస్తే నాకు పన్నీర్ మరీ అసలు టేస్ట్ ఎలానో అనిపించింది పనీర్ బటర్ మసాలాని ఆర్డర్ చెప్పుకున్నా చెప్పుకున్న తర్వాత నాకు అంటే చికెన్ చికెన్ తో పాటే సేమ్ అలానే ఉంటది టేస్ట్ అంటే సో నే చికెన్ పీస్ తినేటప్పుడు ఆ ఫీలింగ్ పన్నీర్ తినేటప్పుడు ఆ ఫీలింగ్ రెండు డిఫరెంట్ ఉండే అమ్మా ఇంకోసారి ఇంకా పన్నీర్ అసలు ముట్కోవదు అనుకున్నా ఇప్పటి వరకు మళ్లీ పన్నీరే తినలే
ఆ రెండు డిఫరెంట్ ఉంటాయండి కానీ పన్నీర్ బట్ట ర పన్నీర్ బట్టర్ మసాలా కి చేసిన ఏం అంటారు అన్ని చికెన్ లో చికెన్ బటర్ మసాలాలో కూడా వేస్తారు
రెండు సేమి ప్రాసెస్ కూడా సేమె
గ్రేవీ సేమ్ టేస్ట్ ఉంటాది కానీ పీసెస్ సేమ్ టేస్ట్ ఉండయండి
అవును అక్కడ డిసప్పయింట్ అయిపోయా నేనైతే
హూ అవున అండి అంటే సేమ్ టేస్ట్ ఉంటుంది బట్ పీసెస్ సేమ్ ఉండయండి కానీ కొన్ని కొన్ని పన్నీరు టేస్ట్ కుడ ఉండయండి కొన్ని కొన్ని అవి చేసే విధానం బట్టి ఉంటయండి
అవునా ఇప్పుడు సమ్మర్ కద ఇ ఏ టైప్ ఆఫ్ డైట్ ఫాలో అయితే మంచిది మీ ప్రకారం
హెల్దీ ఫుడ్ ఆ కూల్ అంటే మన శరీరానికి చల్లదనం ఇచ్చే ఫుడ్ ఎక్కువ తినడం బెటర్ అనీ నా ఒపీనియన్ లైక్ లెమన్ వోటర్ నిమ్మకాయ రసం మార్నింగ్ తాగడం సో ఇంకా సోయా చీ సబ్జా గింజలు నానబెట్టుకొని తాగడం
యా అవును అవును అయితే ఏం చేయాలంటే మనం ఒక బాటిల్ నిపుకొని అందులో నుంచి ఇది సబ్జా సీడ్స్ పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగవచ్చు
ఉ లేదంటే ఒకటేసారి కావాలనుకుంటే నైట్ ఒక టూ త్రీ హవర్స్ ముందు సోప్ చేసి గ్లాస్ వాటర్ తాగితే అయిపోతది
టూ త్రీ అవర్స్ అవసరం లేదు
ఒక వన్ హర్ అయినా సరిపోతుందండి
వన్ అవర్ కూడా కాదు అది టెన్ మినిట్స్ లోనే సోప్ అయిపోతుంది
ఉ అయిపోతది కానీ చియా సీడ్స్ బాగా టైం తీసుకుంటుది
లేదు లేదు చీయా సీట్స్ అంత టైం ఏం తీసుకోదు ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే
సియా సీడ్స్ టైం తీసుకుంటది అంటే ఇప్పుడు సబ్జగింజాలు చియా సీడ్స్ వేరండి
అవునవును అవును
చయా సీడ్స్ ఓవర్ నైట్ సోప్ చేయాలి లేదంటే ఒక త్రీ టు ఫోర్ హవార్స్ అయినా సోప్ చేయాల లేదంటే సోప్ అవ్వవు అవి జనరల్ గా నార్మల్గా అంత ఈజీగా సోప్ అవ్వవు
మా ఇంట్లోనే చెట్టుంది సబ్జ లు అది అంటే అది ఎలా ఉంటందింటే లైక్ ఆ నియర్లీ తులసి చెట్టుకి దానికి దీనికి కొంచెం పోలిక ఉంటుంది సబ్జది సో మేము ఇక్కడ ఇంటి దగ్గరే ఇంకా కొంచెం తెంపుకొని ద దాన్ని స్టోర్ చేసుకొని సమ్మర్లో లేకపోతే ఎప్పుడైనా తాగా అనిపిస్తే వెడి చేసినప్పుడు అప్పుడు తాగుతాం
బాగుందండి మీది అది నార్మల్ ఎక్కడైనా పెరుగుతుద పెరుగుతాద అండి
ఏమో మరి ఎవరి ఇంట్లో ఇప్పుటి వరకయితే నేను ఎవ్వరి ఇంట్లో చూడలేవు మా ఇంట్లో అయితే రెండు మూడు చెట్లు ఉన్నాయి
ఎవరి ఇంట్లో చూడలేదు ఎవరు అనంగా కూడా వినలేదు సబ్జా చెట్టు తినలేదు
లేదు నిజం ఆ ఇప్పుడు
లేదంటే ఎవరైనా పెట్టినారా
అయితే నేను హాస్టల్లో ఉంటా ఉండేదాన్ని కాబట్టి నాకంత తెలీదు కాకపోతే మా మమ్మీ ఏంటంటే ఏం చేసిందంటే ఆ ఎప్పుడైన్నా వస్తాం కదా అప్పుడు లేదు మమ్మీ అప్పట్లో సబ్జా అంటే తెలియదు మాకు
హ
ఏంది ఏంది మమ్మీ ఏంటి ఏమవుతు నాకు ఒత్తి వాటర్ ఇఈ అంటే ఇవి మంచిద అని చెప్పేసి అసలు ఏండ ఏం చెట్ట అని చెప్పేసి అసలే అప్పుడు నాకు వాటర్ నచ్చిది కాదు అసలు సబ్జా గింజలు పెట్టి ఇచ్చిన వాటర్ నచ్చేది కాదు అయితే నేను ఆ చెట్టు పీకి పారేద్దాం అనుకున్న అంద ఉప్పస్ల సో అయితే అయితే మా అమ్మ కొట్టింది వీకిిన కొట్టింది ఆ తర్వాత ఇంకాఈ
ఉ
ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా అన్ని అలవాటు తీసుకోవడం ఫుడ్ హెల్దీ ఫుడ్ ఫ్రూట్స్ ఇవి అలవాటు చేసుకోడం అప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినా హెల్దీ ఫుడ్ అంతకు ముందు అసలు ఆ అన్నం విత్ నచ్చిన కూర పచ్చ ఇవే ఉండేది ఇగా టూ ఇయర్స్ నుంచి అమ్మ ఇది కాప్స్ ఇంతే తినాలి ఫైబర్ ఇంతే తినాలి ప్రో ఇంతే తినాలి ఇలా తీసుకుంటున్నాం.
అన్నీ హెల్ది హెల్ది హెల్ది
యా
ఏది హెల్ది అయితే అది మరి ఇంకేమి ఇష్టమండి వెజ్లో మరి బోండా అండి.
యా నాకు కూడా కాపోతే ఏ టైప్ ఆఫ్ బోండా
మైసూర్ బోండా
ఆ నా గూడా
బో బోండాలు ఎన్ని పెట్టిన తింటా అదే చానా మంది అన్నారు బోండా తిని తిని బోండాలా
నన్ను గుడా అంతే అన్నారు.
మా డాడీ కూడా అంటారండి అలాగా
అయితే మా డాడీ మా మమ్మీ అంటాది నన్ను డాడీ అన మా డాడీ ఇంకా తినిపిస్తాడు గాని మా మమ్మీ అంటది నాకు బోండా అంటే కొంతమంది బొండా అని అంటే ఏ బొండా ఏంటి ఫేవరెట్ దోస ఇడ్లీ అలా చెప్తారు కదా అలా అంటారు కానీ మనసు ఎంత ఎప్పుడున్న ఫ్రెండ్స్ పోయినప్పుడు బోండా తినాలని నా మనసంతా అటే ఉంటది.
మా ఫ్రెండ్స్ అందరు దోస తీసుకుంటే నేను బోండా
కాపోతే కొంతమంది మైసూర్ బోండా లో చేసేటప్పుడు పిండి ఎక్కువ ఉంటది అలాంటప్పుడు నాకు నచ్చదు
ఆ ఇంకా కొన్ని కొన్ని అంటే టిఫిన్ సెంటర్స్ లో పిండి అనే అట్లా వెరైటీగా ఉంటది లోపల అట్లా ఉండదు సాఫ్ట్గా ఉండాలి.
మళ్ళీ నాకు రవ్వ బోండా కూడా ఇష్టం ఉండదు.
అవునా నేను బోండా అయితే డైరెక్ట్ బొండాయే
ఏంటంటే నాకు క్రిస్పీ ఉండాలి ఎట్ దట్ ద టైం నాకు టేస్ట్ ఆ సాఫ్ట్ ఉండాలి.
పైన క్రిస్పీ ఆ
యా
ఏ చట్నీ ప్రిపేర్ చేస్తారండి మీరు
నేను కూడా అదే అడుగుదాం అనుకున్నా నాకైతే విత్ అల్లం చట్నీ అండ్ బోండా అండ్ నాకు పల్లీ చట్నీ ఇష్టము కొబ్బరి చట్నీ ఇష్టం ఉండదు. పలీ పల్లీ చట్నీ యా అస్సలు నచ్చదు నాకైతే
టేస్ట్ బాగోదు నాకు నచ్చదండి చిన్నప్పటి నుంచి మా అమ్మ అది చేస్తేనే తిట్టేదా అని ఇంకా పల్లి చట్నీలో కొబ్బరి యాడ్ చేసినా కూడా నాకు తెలిసిపోయేదండి
సరే పల్లి చట్నీ కొంచెం కొబ్బరి యాడ్ చేస్తే టేస్ట్ వస్తాది సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇంగా అన్ని పల్లీలు అంటే దొరకవు కదా సో అందుకే అడ్జస్ట్ చేసుకుంటున్నాం
హ్మ్ ఇంగ కొంచం యాడ్ చేసిన అర్థం అయిపో
ఇది అల్లం చట్నీ నా ఫేవరెట్ అసలు బోండా మీద
బాగుంటదండి అల్లం చట్నీ కొంచెం బోండాలో కొంచెం అల్లం చట్నీ కొంచెం పల్లి చట్నీ
వా ఈ ఈ కాంబినేషన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది
మస్తు ఉంటదండి
అవును నాకైతే డైలీ బోండా తినేయలి తినాలనిపిస్తది
కాలేజ్ కి ఏళ్ళే టైమ్ లో ఊకే కనిపిస్తాయ్ ఊకె తింటా అనిపిస్త
నా ఇంటర్నన్షిప్ టైం లో కూడా వన్ ఇయర్ మొత్తం బొండానే తిన్నా నేను
మాకు రోజంటే హాస్టల్ లో పెడతారండి ఇంటికి పోతే మమ్మీ చేసి పెడుతాది బిర్యానీ ఒకవేళ ఇలా వారాలు ఉంటాయి కదండి ఇట్లా వెనస్డే థర్స్డే సండేనే